హలో
హలో వినిపిస్తుందా
హలో
హలో బావున్నారా
ఆ బాగున్నామండి బాగున్నారా? మీరు
ఆ బాగున్నాం ఏం జేస్తూ
ఏం జేస్తున్నారు తిన్నారా?
ఆ తిన్నము మిషిని నేర్చుకుంటున్నాను. నేను రీసెంట్ గా
అవునా ఎండాకాలం ఎటు ఎళ్ళట్లేరా?
ఎల్లట్లే ఇన్ని రోజులు ఒక రెండు వారాలు వంద రోజుల పనికి పోయినాం.
అవునా ఉహుం
ఇంట్లోనే మిష్ని నేర్చుకుంటున్నా
ఆహా ఎండాకాలం క్యాంపు లాగా పెడతారు. కదా అలాగనా లేకపోతే ఎవరన్నా నేర్పించే వాళ్ళ దగ్గరన
లేదు లేదు అంటే నాకు కొంచెం ఆ ఏమంట కుట్టడం గిట్లా వచ్చు. తో
ఆహా
ఫోన్ ల యుసుకుంటూ నేర్చు
ఉహుం అవును అది మంచి పని ఎందుకని అంటే మనది ఇది మనం గుట్టుకున్న కూడా ఇప్పుడు ఒక్క జాకెట్ కు రెండు వందల యాభై అంటా.
హ
రెండు వందల యాభై మూడు వందలు డ్రెస్లకు మూడు వం అదే అదే మనయి మనకైనా కొంచెం సేఫ్ జోనే కదా
ఉ అవును.
ఉమ్
బొల్లు బాగా ఆ తిన్నం పదివేలు అంటే మిషన్ నేర్చుకోవడానికి నార్మల్ గా స్టేషన్ గిట్లా పోతే పక్క ఊరికి పోతే
అవునవును పది వేలు మళ్ళీనేమో వాళ్ళు ఏం చేస్ చెస్తనని అంటే స్టార్టింగ్ నుండి నేర్పిస్తారు మళ్ళీ
ఓన్లీ వాళ్ళు తొక్కడం ఒక్కటే ఫస్ట్ బాగా ఎప్తారు తొక్కడం సూది వేట్టడం అవి అవే చెప్తారు. కూళ్ళలు కుట్టడ చిన్న చిన్నయే చెప్తారు చాలా
ఎందుకనంటే ఇవి పర్ఫెక్ట్ వస్తే అవి నేర్పిద్దామ అనేసి
ఆ అందుకే మొన్ననే తెచ్చుకున్నా ఓ ఐదు ఆరు నెలలు అయితే అన్న తెచ్చుకొని
ఉమ్
కొంచెం కొంచెం నేర్చుకుంటున్నా
నా గుడా మిషిన్ ఉంది నేను అంత ముందు కుట్టేదాన్ని గని మా పాపకు పదే డ్రెస్లు బ్లౌస్లు అ నేను కుడతాను కానీ మా పాప పదిహేను నెలలే
అవునా
ఉమ్ చానా ఇప్పుడూ నేను మిషన్ కు పోతే ఆమె వచ్చి కాళ్ళలా కూర్చుంటది ఇగ
ఆ
ఉమ్
తిన్నారా? మీరు
ఆ పొద్దుటా తనకు తినిపించి నెక్ కొంచెం తిన్నాను. ఆమె ఇప్పుడు పడుకునేంది అనేసి ఎండాకాలము ఏ ఏ కాయలు అంటే ఇష్టం పుచ్చటి పుచ్చకాయల లేకపోతే మామిడికాయలా నాగ్ చుట్కూ నాగ్ కూడా మామిడికాయలు ఇష్టం అది ఎప్పుడో ఒక్కసారి అత్తయి కదా ఈ ఎండ కాలం మళ్ళీ తర్వాత దొరకవు ఈ పుచ్చకాయలు అయితే ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి
ఉ దొరుకుతాయి గానీ ఇవేం ఇవి కొన్ని తినంగా కొంచెం తినగానే అంత అనిపియ అవయితే ఎన్ని తిన్నా తినాలి అనిపి
అవును
మామిడికాయ పన్లంటే బా ఇష్
పండ్లు కడుగు ఏం దానికదే తింటదో ఫీల్ వేరుంటది కదా
అవును అదే మామీడి పండ్లు తినడం వేరు
ఉమ్ దానికి అదే నోట్ల నోట్లో పెట్టుకునే తింటుం అంటే భలేగా అనిపిస్తది అది కట్ చేసి తినేదానికంటే
అందులో జ్యూస్ అంతా అందులో జ్యూస్ అంతా తాగడం వేరే వాలు మే
ఉ తొక్కలోనే లోపట్నే ఉండిపోతది కదా చేతుల మీద కారకుండా ఉం మామిడికాయలు కోచి తింటే అంత అనిపించదు తిన్నట్ట అనిపియదు ఎన్ని తిన్నా తిన్నట్టే అనిపియదు ఒక్క పండు తిన్న కూడా తిన్నట్టు అనిపిస్తది
అవును మామిడి పండ్లు బాగుంటాయి
సైడ్ దొరుకుతాయా
ఆ దొరుకుతాయి ఇక్ ఇటు సైడ్ తోటలు ఉంటాయి కదా అమ్ముతరు బానే
అవునా ఎంత కిలాని అమ్ముతారు
యాభై అరవై ఇట్లా అమ్ముతారు మంచికాయలు అయితే ఎక్కువ రేటు ఉంటాయి మామూలు ములుగ అంటే కొంచెం వల్లిపోయి ఉం
ఉన్నాయి
వాటికి రేటు తక్కువ ఉంటది
అవును
ఉ మళ్ళీ పెద్దకాయలు అబ్బిరెడ్డికాయలు అని పెద్ద దోశకాయ అంతా ఉంటయి ఆ మామిడికాయలు కూడా ఉంటాయి పం లు అవి కూడా అమ్ముతారు ఇటుసైడ్ అవి అవి ఏం అంత బాగుండవు కానీ చిన్న మామిడికాయలే బాగుంటాయి
అవును మీరు మామిడికాయ పచ్చడ బేడుతారా
ఆ పెడుతం
అ
కొన్ని వేడుత ఒక పదికాయలు ఇరవైకాయలు పెడుతా ఎందుకంటే పిల్లలు చిన్న పిల్లలు కదా మేము ఎప్పటికి కూరలే వండుతం బాక్స్ వాళ్ళకు స్కూల్ పో
ఆహా స్కూల్ పోయే పిల్లలు కాబట్టి కంపనిసరిగా రోజు ఏదన్న ఒక కూర ఉండాలే
ఆ ఈ పచ్చడి ఎక్కువ పెట్టాం అమ్మ వాళ్ళు పెడితే తెచ్చుకుంటాం పెట్టాలి అని అనుకుంటే ఒక పది కాయలు ఇరవై కాయలు అట్లా పెడతా అంతే
అవునా
మొన్న రీసెంట్ గా మా అత్తమ్మ పెట్టింది టమాటా పచ్చడ
టమాటో పచ్చన్న ఇంకా ఏ పచ్చలు పెడతారు మాడికాయ పచ్చడ టమాటా పచ్చడ అంతేనా
ఆ నిమ్మకాయ పచ్చడి కూడా పెడతది మా అత్తమ్మా
ఎండాకాలం చలవ అంటారు కదా
ఆ నిమ్మకాయ్ పచ్చడి మళ్ళీ కాకరకాయ పచ్చడి కూడా మా అమ్మమ్మ పెట్టి పంపింది మొన్న
ఆ ఓకే ఇంకేంటి అన్ని పచ్చళ్ళ ఉంటాయి టైం పాస్ కు ఎప్పుడన్నా కూర లేనప్పుడు ఏదో ఒకటి వేసుకొని తినొచ్చు
మా పెద్ద బాబుకు కాకరకాయ పచ్చడాంటే బాగా ఇష్టం ఆయనక ఉన్నాము
తింటారా మీ పిల్లలు కాకరకాయ పచ్చడ
పెద్ద బాబు తింటాడు కాకరికాయ పచ్చడ చిన్నాయన తినడు
అవునా
పెద్ద ఆయనకి ఇష్టం కాకరకాయ అంటే పెద్దాయన ఏదైనా తింటాడు కాకరకాయ
ఆహా మా వారు నేను పచ్చళ్ళు బాగా తింటాం అది మామిడికాయ పచ్చళ టమాటా పచ్చళ్ళ అయితే మరీ ఎక్కువ తింటాం ఉమ్ ఎక్కువైతే ఉమ్ ఇక ఊరికెళ్ళినప్పుడు ఊళ్ళో చాపలు పడుతారు కదా ఆ సీజన్ లో వెళ్తే చాపలు ఎ కొ కొనక్కొచ్చుకొని చేపాలన్నీ నిల్వ పచ్చడి పెడతాను
అవును ఆ మేము కూడా పచ్చడి పెడతాం
ఉమ్ చేపలన్నీ నిల్వ పచ్చడి పెడతాము మళ్ళీ చికెన్ కొంచెం తక్కువ రేట్ల దొరుకుతది కదా అప్పుడు చికెన్ నిల్వ పచ్చడి పెడు తాను నేను
అవునా చికెన్ పచ్చడి అయితే ఎప్పుడు ట్రై చేయలే మటన్ పచ్చడి అయితే ట్రై చేసి
చాలా బాగుంటది ఈజీ ప్రాసెస్ లో ఉంటది చేసుకోండి మీరు కూడా
అ చేయాలి గానీ చికెన్ మనం నార్మల్గా ఎప్పుడు అంటే అప్పుడు తెచ్చుకొని వెంట వెంటనే వండుకుంటాం కదా చికెన్ అం తా పచ్చడి అనేది ఏమో అంత ఇంట్రెస్ట్ అనిపియ్యదు ఎందుకంటే ఎప్పుడంటే అప్పుడు మనం తెచ్చుకుంటాం కదా చికెన్ కర్రీకి
అవునవును ఈ చేపలు మటనే దొరకదు సార్
ఆ మటన్ చేపలయితే ఎక్కువ ఉండ ఉండవు కాబట్టి పచ్చడి పెట్టుకుంటా కానీ బాగుంటది చికెన్ పచ్చడి కూడా
అవును నేను ఎలా పెడతానంటే కొంచెం లైట్ గా పసుపును కొంచెం లైట్గా వేసేనట్టు ఉప్పేసి ఫస్ట్ కడిగేసి పెడతాను అందులో కడిగినంక ఆ అందులో కొంచెం వాటర్ ఊరతాయి కదా ఆ వాటర్ తోటే నేను కొంచెం ఉడకబెడతాను ఉడకబెట్టాక వాటర్ అని తగ్గినాక కొంచెం ముక్కలు కొంచెం మె బాగా మెత్తగైతాయి ఆ వాటర్ అంతా పోయే వరకు కొంచెం గట్టికి కూడా అయితాయి మళ్ళా మళ్ళ అవి తీసి కాసేపు ఆరబెట్టేసి ఈ లోపు మసాలాలు ప్రిపేర్ చేసుకుంటాన అన్నట్టు జీలకర్ర ధనియాలు మళ్ళ మ మసాలలు అవన్నీ ఏంపి పక్కన పెట్టుకుంటాను
తారా ఇది కూడా
ఉమ్ మాడక పసలా ఇవన్నీ ఏంపి పక్క పెట్టుకుంటాను ఏంపి పక్కా పెట్టేసుకొని మళ్ళీ కొంచెం కడాయిలో నూనె మామూలుగా పోసుకుంటాను ఎక్కువ బొయ్యను చికెన్ ముక్కలు అందులో వేసి ఇంగ ఫ్రై అయినాక కొంచెం ఎర్రగా వచ్చినాక తీసి పక్కా పెడతాను ఇప్పుడు మనమయితే ఏవైతే ఏంపుకున్నామో అవి పొడి కొట్టేసుకొని ఆ నూనె బాగా హీట్ అయినప్పుడు ఎల్లిపాయ ముద్దేస్తాను అల్లంవేయ్యను ఎల్లిపా ముద్ద
ఆ
ఎల్లిపాయ ఎట్లా అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ పలుకులు కాకు కుండా కొంచెం పచ్చి పచ్చిలాగా దంచి ఏసీ అందులో వేస్తాను అవి కొ ఒక రెండో మూడ ఎడుమిర్చి వేస్తాను తర్వాత తత కారం కరెక్ట్గాస్తాను కరెక్ట్ గా ఇంక బంద్ చేస్తాను అది బంద్ చేసినాక కారం వేసి కొంచెం గోరె కొచ్చగా ఆయిల్ ఉన్నప్పుడే కొంచెం కారంము ఆ ఉప్పు ఈ పొట్టుకున్న మసాలాలు పొడేసి తర్వాత ఈ ముక్కలు వేస్తాను ముక్కలు వేసాక అయ మొత్తం కలబెడతాను ఇ చల్లారినక కొంచెం నిమ్మకాయ బిండేస్తాను ఆ తెల్లారి టేస్ట్ చూస్తాను కారం సరిపోయిందా ఉప్పు సరిపోయిందా అని ఒకవేళ ఏదైనా తక్కువబడింది అనుకో మళ్ళీ కొంచెం నూనె వేడి చేసి ఇస్తాను నువ్ సరిపోయింది అనుకో ఇ అలాగే తెనిస్తాను అన్నట్టు చాలా బాగుంటది మనం కూర తిన్న దానికంటే చాలా బాగుంటది
అవునా సరే ట్రై చేయాలి అనుకుంటా ఉన్నాం ఇప్పుడు ట్రై చేస్తాలే
ఎక్కువ ట్రై చేయను ఎప్పుడన్నా కిలన్నర కేజీ టూ కేజీస్ తెచ్చినప్పుడు అందులో ఒక హాఫ్ కేజీ దాకా బాగా బోన్ బోన్ ఉంటాయి కదా అవి కర్రీ చేసుకుంటాను హాఫ్ కేజీ మూడు పావు కేజీలు ఫ్రై చేస్తాను ఇంకా మితావి కొంచెం మెత్త మత్త త్త పీసులు కొంచెం చిన్న బొక్కలు ఉంటాయి కదా వాటికేమో ఇలా చేస్త స్తాను అన్నట్టు ఇది మీ ఎక్కువ తింటాము లేండి మీ నాన్ వెజ్ చికెను మ టను ఫిష్ ఎక్కువ తింటాం మేము ఇక మాకు ఇద సరిపోతుది ఎప్పుడైన్నా సాంబార్ చేసినా కూర లేకున్నా లేపోతే వేడి వేడి అన్నమైన ఈ కంపెనీ సరిగా వేసుకొని తింటాము
బాగుంటది
చాలా బాగుంటాయి మాకు ఈజీగా ఒక మూడు నెలలు ఆ అయిపోతుది ఆ కేజీ పచ్చడ
ఆ
కానీ అంత కేజీ అయినా ఇంతే డబ్బాలు వస్తది కూర అనేవా ఎక్కువ వస్తది ఇది మొత్తం గీంత అంతా డబ్బాలనే వస్తుంది ఇక్కడ
అయితే అ కొంచెం వచ్చినా కూడా చాలా రైసు కలుతుది మరి అన్నానికి
అవును అందులో మసాలాలు కారం ఉంటాయి కదా మా మన మావిడికయ పచ్చళ లెక్క ఉ పెరుగన్నంలో సాంబారు పచ్చిపుులుసు వేసుకున్నప్పుడు అయితే ఇంకా బాగుంటది
ఆ
మీకు ఏ పచ్చాలంటే ఓకే అమ్మ మరి
ఆ ఓకే
ఉమ్